ఉండి ఎలా ఉన్నారు బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగి
హలో వినిపిస్తుందా అండి
హలో ఆ అవునండి ఇప్పుడు వినిపిస్తుందండి బాగున్నానండి
తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నానండి మీరు తిన్నారా
ఇందాకే వచ్చామండి మీరేం తిన్నారండి
ఏం తింటమండి ఈ ఎండలు భయకరంగా ఉన్నాయి కదా అందువల్ల పెరుగు అన్నం తిన్నామండి
ఓకే ఇంకేంటండి
చెప్పాలండి మీరే
ఏముందండి ఈ రోజ అయితే ఆఫీస్ నుంచి వస్తుంటే అండి బస్సు టర్న్ అవుతుంది ఎవరో సడన్ గా వచ్చి గుద్దేసినారండి పాపం అండి వాడికి యాక్సిడెంట్ అయిపోయిందండి అబ్బా కళ్ళే ఇరిగిపోయినాయండి
ఇలాన్
అంటే మోకాళ్ళకి దెబ్బ తగిలింది అవునండి మోకాళ్ళ దెబ్బ తగిలింది పడిపోయినాడు కదా వాడి మీద స్కూటీ పడిపోయింది అనమాట
ఆ
పాపం అసలు బ్లడ్ అంతా కారిపోయి ఎట్లా అయిపోయిందండి అసలు ఈ ఏంటసాలండి ఈ ఆక్సిడెంట్లు
భయంకరంగా
అవునండి అంటే ఇప్పుడు సిగ్నల్స్ పెట్టినా కూడా అవి తగ్గట్లేదండి అంటే అంటే మనము నడిపే వాళ్ళు కరెక్ట్గా నడపాలండి
ట్గా
అంటే నడిపే వాళ్ళు కరెక్టుగున్న వెనకాల నుంచి చూసుకొని వచ్చే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలండి మొన్న అండి మేము మా ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళాండి ఇక్కడ బెంగళూరులో ఒక ఫ్లై ఓవర్ ఉం ఉంటుందనమాట ఎక్కడ అంటే దాబాస్పేట నుంచి వచ్చే దగ్గర ఎయి ఎయిత్ మెయిల్ కనెక్ట్ అయి ఉంటుంది అది వస్తుంటా అండి నేను ఇండికేటర్ వేసుకు ని వస్తున్నాను వాడు కార్ వాడు వచ్చేసినాడు అండి నేను లెఫ్ట్ కి మూవ్ అయితున్నాను సడన్ గా వచ్చేసినాడు అట్ల క్రాస్ అయి వెళ్ళిపోయినాడు మేము త్రీ మెంబర్స్ మేం త్రీ మెంబర్స్ నేసుకొని వస్తున్నాం అండి ఎంత భయం అయి
ఎంత అవునండి అవునండి ఇప్పుడు ఈ రోజుల్లో అసలు అట్లా ఉన్నార ఆంటీ
అవునండి మళ్ళా మాదె తప్పన్నటు ఆపి ఏదో తిడదామని చూస్తున్నాడు మరి షాప్పు కెలిపనాతే కనిపించట్ల నేనేమి వాగ అలా మళ్ల
ఉ అలా ఉన్నారని
ఏంట
హలో
మళ్ళా నడివే వాళ్ళు కూడా అండి ఇప్పుడు సేఫ్టీ కిట్స్ చెప్తరు కదా అండి హెల్మెట్స్ ధరించాలి తర్వాత ముగ్గురు నడపకూడదు ముగ్గురు త్రిబుల్ రైడింగ్ ఉండకూడదు అని కానీ అవి దాటుకొని వెళ్ళిపోతారని
అవునండి అసలు ట్రాఫిక్ రూల్సే అసలు పాటిచట్లేదండి
అవునండి అవును అవును
ఎవరి ఇష్టంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు అట్లానండి మొన్న రీసెంట్ గా ఇక్కడ కూడా అంటే మా సైడ్ కూడా జరిగిందండి ఒక యాక్సిడెంట్ అలా బస్సు వెళ్తూ ఉంది ఆ ఒక ఆయన ఆ బైక్ లో వస్తా వస్తా అలాగే గుద్దేశారండి
ఒ
ఎంత బ్లడ్ ఏర్లై పారిందండి అంత అలా అవుతున్నా ఇంకా అంతా బస్సులం త ఆపేశారు ఫుల్ ట్రాఫిక్ అండి అలా ఆ ఇప్పుడు అలాంటప్పుడు ఆని నిదానంగా వెళ్తే ఎవరికి అలా ఇబ్బంది అయితే అవ్వదు కదండి ఆక్సిడెంట్ మనుషి చనిపోయారు ఏంటో కూడా తెలియదండి ఆ సమయంలో తొందర తొందరగా అంబులెన్స్ కి ఫోన్ చేసి కొంతమంది తీసుకెళ్ళి అట్లా ఎందుకండి అదేదో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మంచిగా అవుతుంది కదా
అవునండి ఇంకోటి ఏమంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఏమో ఫాలో అయితారండి అందరు అది కాదు ఇప్పుడు సిగ్నల్ పడి రెడ్డి సిగ్నల్ ఆపింటారు బైక్ ఎనకాల నుంచి వచ్ వచ్చేవాడు నిదానంగా రాడండి వాడు ఫాస్ట్గా వచ్చేస్తాడు గుద్దేస్తాడు గుద్దేసినప్పుడు ముందున్నా వాడు ముందును గుద్దుతాడు
అవునండి
కార్ లో ఉండేవాళ్ళండి మరీ ఘోరంగా బిహేవ్ చేస్తారండి వాళ్ళు కార్ లో కూర్చొని మంచిగుంటారు ఈ బైక్ వాళ్ళ గుద్దుకొని వెళ్ళిపోతారండి
ఉనండి అట్లా ఉన్నారండి ఏం చేస్తాం
మళ్ళా వాళ్ళు వాళ్ళ కార్ కేమో అయిందన్నట్టు ఫీల్ అయిపోతారు కానీ ఈ పక్క మనుషులకి కీ ఏమన్నా అయిందా అదే చూడరండి
ఉ అవునండి
ఇదే అండి అసలు యూత్ అయితే ఇంకా మిత్తిమీరిపోయినారండి అసలు వాళ్ళు రేసింగ్లనుకుంటా
అవును రోడ్ల మీద ఏంటో అండి వాళ్ళు అర్థం కావట్లేదు
ఆ
ఎంతెంత సౌండ్ పొల్యూషన్ అండి ఆ ట్రాఫిక్ ఉంది కదా అందరూ ఆగున్నారు కదా అసలు ఈ యూత్ త్ అనే వాళ్ళు అసలు ఆగనే ఆగట్
అవునండి ఇప్పుడు చు చూడండి నేను నాకు అంటే నాకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం అండి ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను కొద కొంతమంది రైడర్స్ ని చూస్తానండి రైడర్స్ అంటే ఎలాగుంటరంటే రోడ్డు సైడ్ లో ఒక సైడ్ లైనిగా నిదానంగా వెళ్తారు అది రైడింగ్ అంటే వీళ్ళు రేసింగ్ చేస్తారండి రేసింగ్ అని చేస్తారు పోయి గుద్దుకుంటారు సచ్ పోతురు ఇంట్లో అమ్మ నాన్నోళ్ళేమో ఏడుస్తా కూసు
ఏడుస్సా అదే కాదండి అట్ అసలు హెల్మెట్లు కూడా యూస్ చేయడం లేదండి చాలా వరకు నేను రోజు ఆఫీస్ కెళ్ళి వస్తున్నాను ఒక్కరు కూడా హెల్మెట్ ధరి చ్చట్లేదండి అలాంటప్పుడు యాక్సిడెంట్లు జరగకుండా ఎలా ఉంటాయి
అవును అమ్మాయిలు హెల్మెట్ ఏసుకొండి అంటే హెయిర్ స్టైల్ పాడైపోతుందని అబ్బాయిలు వేసుకోండంటే నన్ను ఎవరు చూడరు హెల్మెట్ వేసుకుంటే అని ఏందో అండి ఇల్ షోకిల మీద పడి ప్రాణాలని కోల్పో ఏ స్టేజ్ కు వస్తారు అవ్ ఫస్ట్ టైమ్ చూసిందండి మా ఊర్లో యాక్సిడెంట్ అన్మాట ఎట్లా అంటే రోడ్డు కొంచెం టర్నింగ్ ఉంటుంది ఒకడు తాగేసి ఇట్లా ఇట్లా ఊక్కుంటూ వస్తున్నాడు అనమాట ఇంకా ఆపోజిట్ బైక్ లో ఒక నాన్న ఒక కొడుకు తర్వా వాళ్ళ కొడుకు ఆయన ముసలాయన ముసలైన కొడుకు వాళ్ళ మనవుడు కూర్చున్నారనమా
ఆ ఉ
పెళ్లికి పోయినారంట వాళ్ళ ఫ్యామిలీ అంతా పోతే ఇంకా అందరుూ వెళ్లిపోయినారు వేరే వేరే బైక్ ఆ అబ్బాయి ఏమో హెల్త్ త్ బాలేదని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళనారంట వేరే రోడ్ నుంచి వస్తుంటే ఆ పక్క ఈ పక్క చెట్లు ఉన్నాయి వీడు తాగేసి వచ్చేవాడు పాములాగా వస్తున్నడంట అటు ఇటు అటు ఇటు బండి నడుపుకుంటా చూస్తే వచ్చినాడు గుద్దేసినాడు వాడికి ఆ పిల్లోడికి ఏం కాలేదండి ఆ పిల్లోడు పోయి పొలంలోకి పడ్డాడు ఎగిరి పోయి పడ్డాడండి ఆ తాత గుడా ఏం కాలేదు ఆ బండి నడిపే ఆయనేమో చచ్చిపోయినాడండి స్పాట్ డెడ్ అయిపోయినాడండి
అయ్యో
అవును అదే ఫస్ట్ టైమ్ అండి నేను యాక్సిడెంట్ చూసింది
మ్ మరి ఘోరంగా జరుగుతున్నాయండి మ్ అవునండి
హ్మ్
తాగి డ్రైవింగ్ చేయడము ఎలా అంటే అలా వెళ్ళిపోవడము ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఇవన్నీ ఈ ఇవన్నీ కారణాలే అండి అలా యాక్సిడెంట్లు జరగడం చనిపోవడం అంతా జరుగుతాంది
అవునండి
మ్
ఈ ఎంటో అండి అసలు ఈ జనాలు ఏం
అది కాకుండా అసలు రోడ్లు కూడా ఇక్కడ ఆ టౌన్ లో అయితే రోడ్లు మంచిగా ఉన్నాయండి అదే పల్లెటూరులో ఎవరైనా కనీసం చేస్తున్నారా అండి అంటే పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు అంటే రోడ్ రవాణా సంస్థ అలా ఉన్నారు కదండి వాళ్ళు కూడా రోడ్లను సరిగా పట్టించుకోవట్లేదండి రోడ్లని సరిగా పట్టించుకోకపోతే ఎవరండి అలా ఆ ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కూడా యాక్సిడెంట్ అవుతుంది కదా అండి
కంలోకి వచ్చే వరకు అంతే అండి వాళ్ళు ఒక్కసారి ఇంప్లిమెంట్ లోకి వచ్చిన తర్వాత ఏం చేరండి
ఏం చెయ్యట్లేదండి ఎన్ని ఊర్లు ఇప్పుడు మా మేము పల్లెటూర్కిి వెళ్తామండి అ అసలు రోడ్డే బాగలేదండి ఎలా అండి వాళ్ళు ఎలా అండి ప్రతి ఒక్ క్కరు పోవడం కాని రావడం ఎలా అవుతుంది బయటికి వెళ్ళ ది ఏమన్నా పనులు జరుగుతున్నాయా
మ్ హు
అలా ఎంతో మంది ఎం తో మంది యాక్సిడెంట్లు చూసామండి మాకు కూడా నాకు ఒక వన్ ఇయర్ ముందండి యాక్సిడెంట్ అయ్యంది ఎందుకంటే రోడ్డు రోడ్డు వల్ల అండి
ఆ
ఏం చేస్తాం అన్ అంటే మేము ఆ బైక్ లో వెళ్తూ ఉన్నామండి ముందు వచ్చే ఆట్ ో చూసుకోలేదండి అంటే వాళ్ళు చూసుకో వాళ్ళు చూసుకోలేదు ఇం ఇంకా అందరం ఉంటాం కదండీ ఆ అమ్మ నాన్న నేను అలా ఇంకా కంట్రోల్ చేయడం తప్పి పడిపోవల్సి వచ్చిందండి నడి రోడ్డు మీద నేనైతే నడి రోడ్డు మీద పడిపోయానండి ఎంత అసలు రోడ్డు ఆ రోడ్డు వల్ల ఆ రోడ్ అంటే ఉంటాయి కదండి గత్ కులు అంతా ఆ గతుకుల వల్ల నాకు ఎన్నో దెబ్బలు తగిలాయండి అదే నార్మల్ గా ఉం అంటే అంత అయ్యుండక పోవచ్చు కదండి మంచిగా రోడ్డు మంచిగా ఉనుం టే అంత యాక్సిడెంట్ అయ్యు ఉండకపోవచ్చు కదం
అవునండిమ్ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అటు సైడ్ వాళ్ళు కూడా అం అంతే జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్ రోడ్డు మీద కరెక్ట్గా వెళ్తాం మనం ఆ రోడ్డే చక్కగా లేకపోతే మా ఊరు దగ్గర అండి రోడ్ ఉంటది ఎవరైన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదండి నైన్ మంత్స్ వాళ్ళు ఎయిట్ మంత్ వాళ్ళ ఆ రోడ్డు మీదకెళ్ళి తీసుకపోతే నార్మల్ డెలివరీ అయిపోద్దండి అలా ఉంటుందండి మా రోడ్ అయితే అసలు నిజ్జమండి తెలుసా అసలు అక్కడ ఏం బాగోదండి ఈ ముసలాళ్లు ఎవరన కూర్చుంటే హాస్పి హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తాయి
ఏమంటే అట్లుందండి మా సైడ్ కూడా చాలా వరకు పోయే ద అంటే హాస్పిటల్ పోయే దారిలోనే డెలివరీ అయ్యారని చెప్ప చెప్పిన రోజులు కూడా ఉన్నాయండి ఏమ
ఓకే ఆ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సమాచారాన్ని అందించినందుకు మీ
థ్యాంక్ యూ అండి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్నో విషయాలు చెప్పారు బాయ్ అండి థ్యాంక్
ఉ